హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి
హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఇనోవడుతోంద
హలో ఆ వినిపిస్తుందండి
ఏం చేస్తున్నారు మీరు
ఏం లేదండి ఖాళీగానే కూర్చున్నా హలో హలో విన్పిస్తుందా అండి హలో హలో హలో ఉన్నారా అండి కాల్లో? ఆ వినిపిస్తుందండి ఏమైంది హలో ఇప్పుడు వినిపిస్తుందా అండి? హలో నాకు వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా హల్లో హల్లో చెప్పండి ఏం చేస్తున్నారు మీరు హలో
హలో
ఆ వినిపిస్తుందండి
మా నాకిన వాడచలేదు మీ స్ట్రక్ అయికుండా వస్తాంది మీరు మీరే మీదే ప్రాబ్లమ్ ఉన్నట్టు బయటకి వచ్చి మాట్లాడాలి
నేను ఆల్రెడీ బయటనే ఉన్నాండి ఇవాళ మీ డైరీ రొటీన్ ఎట్లా ఉండే చెప్పండి?
నా డైల్లీలో ట్రేనియాల పొద్దుగాల పాదుకోటికిళ్ లేచాను లేసిన్ తర్వాత బ్రెస్స్ ఎసి మళ్ళా ఒక రెండు గంటలు రీల్స్ చూసాను జ తర్వాత మళ్ళ కిందికచ్చి అన్నం తిన్నాను పప్పు ఇంకా మామిడికాయతోన అన్నాం తిన్న దాని తర్వాత ఇప్పుడు సేవద టైగర్స్ చూద్దాం అని ఉన్నా
ఆ జియో హాట్స్టార్ ఉందా అండి మీకు?
ఉన్నది
ఓకే మీరు డైలీ హాస్టల్ల్లో ఉంటార అనుకుంటా
అవును ఆస్టర్లు ఉండు
మీరు ఎట్లా రెడీ అవుతారు కాలేజ్కి, ఎన్నింటికి లేస్తారు మార్నింగ్?
నేను పొద్దుగాల పడేసి వెళ్ళాలంటే నేను ఎయిట్ కి లేస్తాను నాకు కాలేజ్ నైన్ థర్టీకి ఎయిట్ ఒక్కొక్కసారి ఎయిట్ థర్ టి అయితుంది లేచి స్నానం చేసి ముఖం
ఆ చూసాం అండి
ఓకే అండి
ఆ నేను తిని టిఫిన్ తిని మళ్ళా టిఫిన్ బక్స్ పెట్టుకుంటాను హాస్టల్ కాలేజ్ కి
టిఫిన్ మీరే ప్యాక్ జేసుకుంటరా అండి
అవును నేనే చేసుకుంటా అండి డైలీ పప్పు కామన్ ఉంటుది టిఫిన్లకి మళ్ళీ ఏమన్నా కర్రీ ఉంటాది. టిఫిన్ పెట్టుకుని మా లి వాటర్ బాటిల్ బ్యాగ్ లో పెట్టుకని టిఫిన్ బాక్స్ పెట్టుకొని టిఫిన్ తిని ఇక కాలేజ్ క వెళ్తానండి నైన్ నైన్ టెన్ వరకు వెళ్తానండి కాలేజ్ కి
అవునా అండి మీ స్కూల్ టైమ్ లో ఎప్పుడైనా మీరు టిఫిన్ ప్యాక్ చేసుకున్నారా అండి మీది మీరు
లే ఆ నేనే తీసుకున్నా అండి ఒక ఐదు సాలా కానీ ఎక్కువ మా మమ్మీ పెడుతుంది
అవునా మీ అక్క చేయదా అండి టిఫిన్ ప్యాక్
ఒక్క నిముషా అండీ అది ఆ మా అక్క పెడుతుండాయండి
ఆ
పెడతది మా అక్క గాని పెడుతది మాక్
అవునా అండి ఇప్పుడు హాస్టల్ లో మీది మీరే చేసుకుంటున్నారా
ఆ మేము టిఫిన్ పెట్టుకొని మళ్ళీ నైన్ టెన్ కి అలా వెళ్తే నేను కాలేజ్ నైన్ నైన్ థర్టీ వరకు క్లాస్ లో ఉండాలండి
ఉహు
మళ్ళీ ఫస్ట్ పీరియడ్ అయి ఫస్ట్ పీరియడ్ అయిపోయినాక టూ పీరియడ్స్ తర్వాత లెవెన్ థర్టీకి లంచ్ ఉంటుంది మాకు మాచ్ ఆ లెవెన్ థ టిక మళ్ళీ టిఫిన్ తింటానుండి లంచ్ బాక్ తింటాను మా దోస్తు ఎవరైనా టిఫిన్ తెస్తే అది తింటా
ఉ
దాని తర్వాత మళ్ళా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి మళ్ళా క్లాస్ స్టార్ట్ అవుతుందిండి
ఓకే కానీ అందరికి ట్వెల్వ్ థర్టీ కదా అండి లంచ్ టైమ్ అట్లా తొందర ఎందుకు పెట్టిండు
మా కాలేజ్ అంతే అండి లెవెన్ థర్టీకే పెడతారు
అందరకి అంతనా
అందరికంటే మా కాలేజ్ మా ఇన్స్టిట్యూట్ లో ఐద ఆరు కాలేజీలు ఉంటాయి వాళ్ళ వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రెండ్ ఉంటాయి ఇప్పుడు అందరికి ఒకటేసారి ఇస్తే అందరుకి ఒకటే టైం పెడితే మళ్ళా క్యాంటీన్ లో బాగా మంది అవుతారుని వేరే వేరే పెడతారు
ఓకే అండి
మళ్ళీ మా లంచ దన్ తర్వా త మేనం క్లాస్ చెప్తా అంటే మేము అలా కొన్ని సేపు రీల్స్ చూసి మళ్ళా దాని తర్వాత ఫోర్ క అయిపోతందిండి నా కాలేజు
ఉ
ఆ మధ్యలో ఎవరన్నా మా దోస్త్ గాళ్ళు బయటికి పోదమంటే బయటికి క్లాస్ బంగ్ కొట్టి అలా ఐస్ క్రీమ్ తిన్నడానికి వెళ్తాం మళ్ళీ అచ్చి క్లాస్ లో కూచున్ని మ నా ఫోర్ దాక న ఏమై చేసి మన స్ ఫోర్ కి ఇంటి హస్టల్ కట్ చేస్తాను హాస్టల్కి వచ్చిన తర్వాత నా టిఫిన్ బాక్స్ అడుక్కుంటా
ఓహో టిఫిన్ బాక్స్ మీరే కడుకుంటారా అండి
అవునండి
అవునా అండి
టిఫిన్ కావచ్చు నేను నాకు టిషిన్ బాక్స్ స్పూన్ కడుక్కున్న తర్వాత వాటర్ బాటిల్ నింపు పోరినక్క నా రూమ్కి వచ్చేస్తాను రూమ్కి వచ్చిన తర్వాత రీల్స్ చూస్తూ ఉంటానండి
అవునా నాకు ఇది వింటుంటే చాలా ఆనందంగా ఉందండి మీరు ఎంత ప్రయోజకులలైన్లో మీటి టిఫిన్ బాక్స్ మీరే పెట్టుకుంటున్నారు మీ టిఫిన్ బాక్స్ మీరే కడుక్కుంటున్నారు చాలా మంచి విషయం అండి అది
ఏం జేస్తాం ఇగ హాస్టల్కి వస్తే
మీరు మీకు సపరేట్ ప్లేట్ ఉందా మీర్ ప్లేట్ కూడా మీర కడుక్కుంటరా
ప్లేట్ జోలే ఎందుకండి ప్లేట్ కూడా నేనే కడుక్కుంటా
అవునా అండి చాలా మంచి విషయం అండి
కడుక్కునే మంచి విషయం అంటారు ఏందేమో
అవునండి మీరు చాలా రెస్పాన్సిబుల్గా అయిన అన్నట్టు మీ ప్లేట్ తిన్నాక కడుక్కోవడం అంటే ఎంత గొ విషయం అదే సాధారణంగా అందరు ఎట్లుంటారండి బయట ఆ అల్లరి చేస్తుంటారు అండి వాళ్ళ మమ్మీని కడిగియమంటారు వాళ్ళ అక్కని కడిగియమంటారు ప్లేట్లు కడుక్కోరు అసలు సాధారణంగా అబ్బాయిలు ఇంట్లల్లో అదే మీరు హాస్టల్కి వెళ్ళి కడుక్కుంటున్నారు ఎంత గొప్ప విషయం
మళ్ళీ ఎప్పుడైనా సండే వస్తే బట్టలు కూడా నేనే విండుకుంటా
అరే అదే చాలా గొప్ప విషయం అండి ఇది సర్ ఇంత మంచి విషయం అంటే చెప్పలేం మేము మీరు ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నారు
నే సాయంత్రం పూట నాకు ఫైకట్లా బాగా ఆకలేస్తుంది ఎందుకంటే మాకు స్నాక్స్ ఏం పెట్టరు హాస్టల్లో కాబట్టి ఎయిట్ ఎయిట్ వరకు ఆకలితో ఉండాలి
మీరు ఫ్రెండ్స్ అందరు కలిసి ఏదాన్న చిన్న స్టవ్ ఇట్లు ఉంటాయి ఎలక్ట్రిక్ అది ఉంటది కదా అండి
ఆంటీ వచ్చి మమ్మల్ని హాస్టల్ నుంచి బయటికి వెళ్ళిపోన్డి ఆంటది
ఆంటీకి తెలివకుండా మీ బ్యాగులలో పెట్టుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఆంటీ వచ్చి చూడదు కదా అండి
అంటీ సండే ఎప్పుడన్న వచ్చి చెక్ చేస్తార అండి హాస్టల్ కాలలేసేం ఉండయి
బ్యాగులు కూడా చెక్ చేస్తా అండి మీ
కూడా చికిిస్తదండి
ఎందుకండి బ్యాగ్స్ చెక్ జేస్తది
బ్యాగులో ఏడబెడతారండి బ్యాగులు మొత్తం బ్యాగ్ ఇట్లా బయట నుంచి ఘన పడతదిగా
మీరు మంచం కింద పెట్టాలండి
మంచం కింద ఊడ్స్తారు కదా అండి ఊడ్సినంక చూస్తారు
ఓకే అట్లనా అండి ఆ సండే సండే మాత్రం మీ ఫ్రెండ్ కి ఎవరికన్న ఇచ్చేయాలండి హాస్టల్ ఇంటు డే స్కూల్ర్ వాళ్ళు ఉంటారు కదా
ఆ
వాళ్ళకి ఇచ్చేయాలి సండే సండే మళ్ళా నెక్స్ట్ తీసుకురాని
ఆ అలాకి పని లేదండి అసలే ఎలక్ట్రికల్ స్టవ్ పట్కపొతే అళ్ళు పట్కవర్గా
అదే ఏదన్నా చిన్న తింటే ఎప్పుడైన్నా వంట చేసుకోవచ్చు అ మీరు అరిటికాయ్
వంట ఏమం ఇస్తామ అండి ఇక్కడ ఏమో
అవునా మరి స్నాక్స్ తినడానికి ఏం చేస్తారు స్ సారీ ఫైవ్ అయినా కేం చేస్తారు
ఫైవ్ అయితే అచ్చి నేను ఫ్రెష్ అప్ అయి తర్వాత ఒక ఎయిట్ స ఎయిట్ దాకా రీల్స్ చూస్తాను.
ఆ
మళ్ళా ఎయటికి కిందికి అచ్చి తిని ప్లేట్ కడుక్కకొని మళ్ళీ న ఎయిట్ తటి వరకు తినేసి మళ్ళ మిదికచ్చి మళ్ళి రీల్స్ చూస్తాను.
నైట్ ఎన్నింటికి పడుకుంటరు?
నైన్ లెవెన్ థర్టీకి టు ఈ మధ్య టువెల్వ్ కి అంటున్నా హాలిడే అస్తే ట్వల ఇంకా ఈ మధ్య అదే అయితుందండి రిలుస్ నేను బంద్ చేయాలి అనుకుంటున్నా గానీ నాకు డ్రీల్ చూసి చూసి బోర్ కొడుతాది బాగా
అవునా ఏమన్నా న్యూస్ ట్రై చేయండి. న్యూస్ చూస్తే మంచి ఇన్ఫర్మేషన్ వస్తుందండి. కొత్తదా
సరే అండి మీతో మాట్లాడి బాగా అనిపించింది ధన్యవాదాలు
ఓకే అండి మీకు చాలా గొప్ప పనులు చేస్తున్నారు. అలాగే కంటిన్యూ చేయండి ప్లేట్లు కడగడం బట్టలు కొడం మానకండి ఓకే